హలో
హాయ్
హలో
హలో ఆ హలో చెప్పండి నమస్కారం ఆ నమస్కారం అండి చెప్పండి
ఈరోజు సాంప్రదాయాల గురించి మాట్లాడుకుందామా.
ఆ అలాగేనండి ఈ రోజు మనము సాంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం.
చాలా మంచి విషయం సాంప్రదాయాలు మన సంస్కృతికి మూల స్థంభాలు. మన పూర్వీకులు అనుసరించిన ఆచారాలు అలవాట్లు తరతరాలుగా కొనసాగుతూ సాంప్రదాయాలుగా మారాయ్.
నిజమే సాంప్రదాయాలు ఒ ఒక సమాజం యొక్క గుర్తింపును తెలియజేస్తాయి. ఈ సాంప్రదాయాలు ఎందుకు ముఖ్యమైనవి
అవి మనకు విలువలు క్రమశిక్షణ పరస్పర గౌరవం వంటి మంచి లక్షణాలను నేర్పిస్తాయి
బాగా చెప్పారు మన తెలుగు సంస్కృతిలో కొన్ని ముఖ్యమైన సాంప్రదాయాలు ఏమున్నాయో చెబుతారా
పెద్దలకు నమస్కారం చేయడం అతిథులను గౌరవించడం పండగలను స సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవడం ముఖ్యమైనవి
అవును మన తెలుగు సంస్కృతిలో కొన్ని ముఖ్యమైన సాంప్రదాయాలు నమస్కారము అతిథులను గౌరవించడము అనే విషయాలు ముఖ్యమైనవి వీటి ద్వారానే మనము ఫ్రెండ్ షిప్ని బంధుత్వాన్ని పెంచుకుంటాము అతిథి దేవోభవ అనే భావన కూడా మన సాంప్రదాయంలో భాగమే కదా.
ఇంటికి వచ్చిన అతిథిని దేవుంతో సమానంగా భావించడం మన అందరి ఊ బాధ్యత కూడా అది మన సాంప్రదాయం కూడా
వివాహ వేడు
హ వేడుకల్లో కూడా ఎన్నో సాంప్రదాయాలు కనిపిస్తాయి కదా నిజమే అండి పెళ్లిలో జరిగే ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం కూడా ఉంటుంది.
పండుగలు మరియు సాంప్రదాయాల మధ్య సంబంధం ఏమిటి? మీకు తెలుసా?
పండగలే సాంప్రదాయాలను జీవంగా ఉంచే తందుకు బాగా అంటే బాగా పనికొస్తాయని నా ఉద్దేశం.
అవును పండగలు సాంప్రదాయాలను జీవంగా ఉంచే ప్రధాన సందర్భాలు సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేయడం కూడా ఒక సాంప్రదాయమే కదా!
ముగ్గులు ఇం టి అందాన్ని పెంచడమే కాకుండా శుభానికి ప్రత్రికగా మేము భావిస్తూ ఉంటాం.
ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం వెనక కూడా ఒక సందేశం దాగి ఉంది.
ఆ ఉగాది జీవితంలో సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని అది తెలియజేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి గూడా
మరి మన పిల్లలకు సాంప్రదాయాలను ఎలా పరిచయం చేయాలి? కథలు చెప్పడం ద్వారా పండగల్లో పాల్గొనించడం ద్వారా పెద్దలతో సమయం గడిపేలా
గడిపేలా చేయడం ద్వారా
పరిచయం చేయవచ్చు ఇలాంటి సాంప్రదాయాలను
అవునండి సాంప్రదాయాలు అందరినీ కలిసిమెలిసి ఉండే విధంగా కూడా ఒక కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఉండేలాగా చేస్తాయి.
అంటే మనం మన బంధువులతో గాని కుటుంబ సభ్యులతో గాని ఆ పండగల్లో పాల్గొనడం గాని కథలు చెప్పడం ద్వారా గాని పెద్దలతో గడిపే సమయాన్ని గానీ మనం తీసుకొని మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో అవి మన
మన మన ద్వారానే పిల్లలకు అందుతాయి. సాంప్రదాయాలు సమాజ ఐక్యతను ఐక్యతకు దోహదపడతాయి మరియు యు ప్రజలను ఒకచోట చేర్చి పరస్పర సహకారాన్ని గూడా పెంచుతాయి. ఇ
అవును బాగా చెప్పారు.
కొంతవరకి నిజమే కానీ యువతలో కూడా సాంప్రదాయాల పట్ల ఆసక్తి పెర్ ప్రభుత్వనికి అయితే కొన్ని సాంప్రదాయాలు కాలక్రమేణ మారుతూ ఉన్నాయి కదా
ఆ మారుతున్నాయి
సమాజ అవస పరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి మార్పులు వచ్చినా అసలు విలువలు కూడా కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు
ఆ హ ఈ సాంప్రదాయాలు ముఖ్యంగా జానపద కళ్ల రూపంలో గాని బుర్ర కథ, హరికథ, కోలాటం వంటి టి కళారూపాలలో కానీ మనం చెప్పే అవకాశం ఉంది కదా
అవును నేటి కాలంలో సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయ అనే అభిప్రాయం ఉంది. మీరు ఏమంటారు మరి
ఆ అవును ముఖ్యంగా గ్రామీణం లేదా పట్టణాల్లో పోల్చుకుంటే ఎక్కువ
ఎక్కువ సాంప్రదాయాలు
ఆ గ్రామాల్లో ఇంకా బలంగా కనిపిస్తున్నాయి
ఆ ని నిజమే అండి గ్రామాలలో పండగలు, జాతరలు, ఆచారాలు ఎ ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు
సాంప్రదాయాలు సమాజ ఐక్యతకు ఎలా దోహదపడతాయంటే ప్రజలను ఒకచోట చేర్చి పరస్పర సహకారాన్ని పెంచడం ద్వారా
కొన్ని కొన్ని సాంప్రదాయాలు కాలక్రమ మేన మారుతూ ఉంటాయి సమాజ అవసరాలకు అను గుణంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి.
ఆ అంటే మార్పులు వచ్చినా అసలు విలువలను కాపాడుకోవడం అవసరం కదా
ఖచ్చితంగా సా సాంప్రదాయాలు వెనుక ఉన్న మంచి ఉద్దేశాలే అవి
మన ఆలో
నా ఆలోచనలను
ప్రవర్తనను జీవన విధానాన్ని ఈ సాంప్రదాయాలు ప్రభావితం చేస్తాయి ఆ
పిల్లలు పెద్దలను గౌరవించడం నేర్పించడం కూడా ఒక మంచి సాంప్రదాయమే కదా
ఆ అవునవును ఇది కుటుంబ బంధాలను
లను బలపరుస్తుంది ఆ సాంప్రదాయ ఆహారాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఆరోగ్యకరమైన అనేక ఆహారపు అలవాట్లు సాంప్రదాయాల ద్వారా వచ్చాయి.
అవును. విదేశాల్లో నివసించే భారతీయులు కూడా.
తమ తమ జీవన విధానలో.
అ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.
అయితే వారు పండగలు జరుపుకుంటూ తమ సంస్కృతిని ప్రపంచ. ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు సాంప్రదాయాలు లేకపోతే. ఏమైనా కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు.
హామ్. మనకు గుర్తింపు సంస్కృతి వారసత్వంలో కొంత భాగాన్ని కోల్పోయే ప్రమాదం.
ప్రమాదం ఉన్నదనేది వాస్తవమే నిజంగా.
ఈ సాంప్రదాయాలు మన జీవితానికి ఎంతో విలువైనవని చెప్పవచ్చు.
అవును అవి గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును. కలిపి వంతెనల్లాగా ఉంటాయి. ఈ రోజులలో సాంప్రదాయాలను గురించి చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాము. మనం.
మనం మంచి సాంప్రదాయాలను. కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉన్నది. నేను కూడా మీతో మాట్లాడుతుంటే సాంప్రదాయాల గురించిన కొంత అవగాహన.
అవున.
ఆ మన పిల్లలకు మన ద్వారా అందించాల్సిన అవసరం ఉన్నది.
అవునండి పిల్లలకు పెద్దలను గౌరవించ్. నేర్పించడం కూడా ఒక మంచి సాంప్రదాయమే కదా. అది కుటుంబ బంధాలను బలపరుస్తుంది.
అవును. మన మంచి సాంప్రదాయాలను కాపాడి తదుపరి తరాలకు మన పిల్లల ద్వారా అంది.
ఆ అందేలా.
మనం చూద్దాం.
సాంప్రదాయాలపై చాలా చక్కగా నాతో మాట్లాడారు.
మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఓకే థాంక్యూ మీరు కూడా సాంప్రదాయాల గురించి చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ.
సాంప్రదాయాలు మన సంస్కృతికి ఆత్మ వాటిని.
వాటిని కప్పడం మన బాధ్యత థ్యాంక్ యూ.